హలో నమస్తే అండి
నమస్తే అండి
బాగున్నారా
ఆ బాగున్నాండి మీరు బాగున్నారండి
బాగున్నాం ఏం చేస్తున్నండి
ఎంట ఏదాండ కాలేర
నేను ఏదో న్యూస్ చూస్తున్నానండి సోల్జర్స్ గురించి
ఆ
వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేస్తారు కదండి మన కోసం మన ఇండియా కోసం
ఆ
వాళ్ళ ఫ్యామిలీంతా పలేసి ఎక్కడికో దూరంగా ఏం ఫెసిలిటీస్ లే చోట బచ్చలు
ఆ ఏం చేసినా అంతా మనకోసమే కదండి బాబు కూడా చేస్తోంది
మినిమం రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్లకు చ్ మీరు కు మీకు ఆర్మీ వాళ్లపైన ఉండే ఒపీనియన్ ఏంటండి
అ మన లైఫ్ కోసం వాళ్ళ లైఫ్ కానీ సాక్రిఫైస్ చేస్తుంటారండి
ఉ హు
వాటర్ సౌండ్
ఈ మధ్య ఒక అటాంక్ జరిగింది గుర్తుందా
ఏమండి
జమ్మూ కాశ్మీర్ దగ్గర
ఉ
మన ఇండియన్స్ ని చంపేసారు చూడండి వాంటెడ్ గా సెన్సేషన్ గా వారు కూడా జరిగింది ఆపరేషన్
ఆపరేషన్ సింధూర
ఆ దానికి ముందు
ఆ అదే వాళ్ళ అటాకుచేసింది
అవునండి మన నరేంద్ర మోడీ గారు ఎంత వెంటనే యాక్షన్ తీసుకోవడం జరిగింది వారిపైన టెర్రరిజం ఉ ఉ అ
ఉ
ఆ ఈ మధ్య
హలో చెప్పండి
వాళ్ళని కొంతమంది మామూలుగా వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటారుంటడి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రిపబ్లిక్ డే అప్పుడు మాత్రమే తలుచుకుంటారు అందరం ఏస వైట్ పేపర్ చాలా సేపు ఉన్న ఇబ్బంది లే ఉ హలో
వాటర్ సౌండ్
హలో నా వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఆ ఆపరేషన్ సింధూరం తర్వాత చాలా మంది మన ఇండియా నుంచి ఆ వార్ లో కూడా చనిపోయారు వెళ్లిపోయారు కదండీ
ఆ అవునా అండి
ఉహు
మన ఇండియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కి హెల్ప్ చేసిందండి ఆ తర్వాత
అవునా అండి రీసెంట్ గా మన ఆంధ్రాలో ఒక మురళి నాయక్ అని
అవును
ఒక చిన్న ఏజ్ లోనే ప్రాణాలు కొల్ ఏ నాడు తిన్నారా అండి అ మ్ హలో ఆ అండి చెప్పండి వినిపిస్తుంది
అదే విన్నానండి మురళీ నాయక్ గారి పేరు గాని
ఆ అలాంటి వారు ఎందరో ప్రాణాలు కోల్పోడం ఈ మనం మ్ పౌలమ్ అటాక్ ఏదో అండి మొన్న ఫిబ్రవరి ఫో టీన్త్ అందరు వ్యాలంటైన్స్ డే మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ ఆ రోజు బ్లాక్ డే అని ఎవరన్నా గుర్తుందా
గుర్తుందండి
గుర్తుందా వాలంటైన్ డే జరుపుకోరా అండి మ్ అవునా
అ
ఇంకా ఫార్మర్స్ ఫార్మింగ్ ఫార్మర్స్ కూడా మంచి మనకి హలో బ్యాక్ బోన్ అఫ్ ది ఏమండి ఫార్మల్ సోల్జర్ అలో
దేర్ ఇంపార్టెంట్ ఫర్ అజ్
ఆ హలో నావాయిస్ వినిపిస్తుందా మీకి
ఆ వినిపిస్తుదండి
అ ఆ కానీ ఈ మధ్య రైతులకు కూడా చాలా నష్టం జరుగుతుందండి వాళ్ళు పెట్టిన పెట్టుబడి గూడా రావడం లేదు
అన్ సీజన్ లో వర్షాలు రావడం గానీ
మ్
వర్షాకాలంలో వర్షం రాకపోవడం
మ్
అ ఏ పంటలు పెట్టా అ అంటే ఎక్కువ ఫెస్టి సైడ్స్ కొట్టడం వల్లో లేదా ఏదో సంథింగ్ రీజన్ వల్ల అన్ని జరుగుతున్నాయండి
మీకు మీరు పంటలు పెడుతుంటారు కదా ఎలా ఉం
పంటలు ఎలా అంటే లాస్ట్ మినెట్ వరకు చెప్పకలేదండి ఏమవుతుందొ ఏ
మీకు ఎప్పుడన్నా అలా నష్టం జరిగిందా
అలా ఏం లేదు అంటే చాలా మందికి జరిగిందండి ఒకొసారి ఏదన్న పంట టూ త్రీ డేస్ లో చేతికి వస్తుంది అనంగా
మ్
ఆ టైం లో వాన పడ్టం గాని అలా
మే మేము కూడా అండి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అను ట టు ఎకర్సు వరి వేసాం ఇంకొక టెన్ డేస్ లో మెం పంట కోయాలి అప్పుడు వర్షం వల్ల రేర్ అనేది వచ్చి మురిగిపోయిందండి
ఆ
ఆల్మోస్ట్ మాకు ఒక వన్ ల్యాక్ దాకా లాస్ వచ్చింది అలా జరుగుతాయి
పంట చేతికి వచ్చే వరకు హోప్స్ ఉండవండి ఫార్మర్స్యితే
అవునండి మీరు వరి వేస్తుంటారా
ఆ వేస్తుంటాం
ఒకటైనా ఇంకా వేరేది ఏమైనా వేస్తారా
మరి ఒక్కటే అండి ఇంకా మామిడి చెట్లు ఉన్నాయండి
ఆ మామిడికాయలు వచ్చాయండి బాగా ఇఫ సీజన్ కదా ఆ
లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ గా ఏం కాయలేదండి అసలు అవి కూడా
ఆ ఇంకా మామిడి చెట్లుట్టేనా ఇంకా ఏమన్నా ఉన్నాయా
అంతే అండి ఇంకేం లేవు
ఆ
చెట్ల మధ్యలో కొన్ని సపోర్ట గానీ నేరడు చెట్లు అలా ఉన్నాయండి అంతే
నేరడుగాయలు కాసాయండి
ఇ
ఏ టైంకి వస్తాయండి అవి
ఇంకొక టూ మంత్స్ అలా అయితే వస్తాయండి
మనం తినడానికి వస్తాయా
ఆ మ్యాంగో స ఎండ్ అయ్యే టైమ్ లో అలా వస్తాయండి
ఓకే ఇవి ఎండ్ అయ్యే టైమ్ లో అవి స్టార్ట్
స్టా అవి అంటే మ్యాంగోస్ మనకు మాక్సిమం టూ త్రీ మంత్స్ పడుతుందండి ఒకసారి
ఆ
కానీ అ అలాగా వన్ ఇప్పుడు పూర్ వచ్చాయి కాబట్టి ఇం వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కంతా వచ్చే యండి
ఫాస్ట్ గా వచ్చే
అ
ఆ మీ సైడ్ వరే మాత్రమే వేస్తారు ఇంకా వేరే వేస్తారా ఎవరైనా మీ ఏరియా లో
కాయగూరులో అలా వేస్తుంటారండి
మగజొన్న వేయరాండి
మొక్కజొన్న కూడా వేస్తారంండి
ఆ మొన్న మొన్న వర్షాలు వచ్చాయండి మాకైతే చాలా వర్షం వచ్చిందండి మాకు వడగల్లు కూడా
ఆ మా ఏరియాలో కూడా పడ్డాయండి
ఆహా ఆ వాతావరణం కొంచెం చల్లబడిందా
ఆ చల్లబడిందండి ప్రస్తుతం
అ
మొన్న వర్షం వాళ్ళ కూడా మ్యాంగోస్ అన్ని రాలిపోయయండి
అయ్యయ్యో గాలి బ గా వచ్చింద అయ్యో ఎప్పుడు ఇలాగే అవుతుందండి ప్రతి సంవత్సరం చిన్న చిన్న కాయలు గాలికి అక్కడి పోతూ ఉంటాయి మరి ఏం చేశారండి అవంతేనా ఇంకా
అంతే అండి ఇంకా ఎం చేయలేము
అయ్యయ్యో పెద్దవే చిన్న కాయలా
అంటే కొన్ని పెద్దవి పడ్డాయ్ కొన్ని చిన్నవి కూడా రాలిపోయా యండి
హుమ్ హుమ్ ఫైనల్గా
అ
ఏం చెప్తారండి ఆర్మర్స్ సోల్జర్స్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండియానా అండి
ఆ నిజమే అండి
అవును
అంటే మనం మా ఉండాలంటే వాళ్ళ అవసరం ఉంది
అవునండి థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మాకు ఇన్ని విషయాలు షేర్ చేసినందుకు
ధన్యవాదాలు అండి
ధన్యవాద ల్